హలో
హలో
హలో
ఆ బాగున్నారండి.
ఆ బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు
బావున్నామండి. ఏం చేస్తున్నారు.
ఏముందండి. ఖాళీ
కాలిగే ఉన్నారా వంట అయిందా
ఆ అయిందండి.
ఏం కర్రీ
కర్రీ ఈరోజు టమాటా మీరేం కర్రీ చేసారు.
సాంబార్ చేసామండి.
సాంబార్ ఆ
అవును
మీరు చిన్నప్పుడు ఆటలలో పార్టిసిపేట్ చేసేదా అండి.
ఆ చేసామండి.
మీరు మీరు ఆడిన ఆటలు, మీకు ఇష్టమైన ఆటలు ఏంటండి.
నాకు ఇష్టమైన ఆటలు కబడ్డీ. షేటిల్ తెండి టెనిక్యాట్ ఐడియా ఉందా టెనిక్యాట్ రింగ్ ఆట
ఆ ఆ ఇంకా తర్
ఇగా స్కిప్ స్కిప్పింగ్ రన్నింగ్ అవి మామూలుగా ఆడేటోల్లం
ఆహా
ఎక్కువ మా మా చెల్లి సిస్టర్ ఏమో అది షెటిల్ బ్యాడ్మింటన్ చేసేది. ఖోఖో ఆడేది తనకి బాగా ఎంకరేజ్ చేసేది. ఏ ఫస్ట్ ఏ గేమ్ వెళ్ళినా ఫస్ట్ నాతోనే ఆల్ ద బెస్ట్ చెప్పందే, ఏ గేమ్కి వెళ్ళేదమ్మా
అవునా
పాన్స్ సిస్టర్ మాట ఆ పిన్ని వాళ్ళ పాప ఇద్దరు ఒకటే అనమాట. సేమ్ క్లాసు నాతో ఆల్ ది బెస్ట్ చేప్పించుకుంటేనే ఖచ్చితంగా గేమ్ గెలుస్తుందిని నమ్మకం అన్నమాట.
ఊహు మీరు చిన్నప్పుడు బాగా ఆడేదా గేమ్స్
ఆ నేను ఎక్కువ ఇది ఇష్టమైన గేమ్స్ కబడ్డీ అవ్వాడేది. ఎక్కువ స్టడీ లో ఉండేది మాచెల్లేమో
అవునా మీరు కబడ్డీలో కూత కెళ్ళినప్పుడు మీరు పాయింట్స్ ఎట్ల తెచ్చేది కూతకి వెళ్ళినప్పుడ పట్టడం
ఆ కూత కెళ్ళినప్పుడు వచ్చేటివి. వన్ వన్ పాయింట్ అలా వచ్చేది.
అవునా
వన్ ఆర్ టూ ఊహు
ఎంతమంది ప్లేయర్స్ ఉంటారండి కబడ్డీలో
మేబి మన ఇష్టం ప్లేస్ బట్టి అక్కడ మన ఆడేవాళ్ళ బట్టి పెట్టుకోవచ్చు నైన్ ఆర్ టెన్
అవునా
ఆ అవునండి.
టైమింగ్ మన ఇష్టంన్నట్టు ఆడొచ్చ
మన ఇష్టమైనప్పుడు ఇప్పుడు మన బ్రేక్ టైమ్ వస్తది కదా మార్నింగే టైమ్ ఈవినింగ్ టైమ్ అట్ల ఆడుకోవచ్చు పిల్లలందరం కలిసి
ఊహు
ఎక్కువ సిస్టర్స్ ఆడేవాళ్ళు అందరం కలసి ఆడుక్
ఆహా! ఇండోర్ గేమ్స్ ఏమాడాతారండి.
ఇండోర్ గేమ్స్ ఏమా తక్కువే ఎక్కువేం ఆడేటోల్లు
అంటే మీకు తెలిసినవి ఆడడం అని కాదు తెలిసినవి.
గేమ్స్ అంటే ఎక్కువే అంటే ఇవి ఇంట్లో కూర్చుండేట్ టీవే కదా ఇండోరే
ఆ ఆ అవే కూర్చొని ఆడే
ఆ కూర్చునేటి ఆట అంటే ఎక్కువ క్యారమ్ బోర్డ్స్
ఆ
అవి తొక్కుడు బిల్ళ అష్టాచెమ్మా ఇవి ఐడియా ఉన్నాయండి గేమ్స్
ఆ తొక్కడు బిళ్ళ ఐడియా ఉందండి ఆడే టోల్లం చిన్నప్పుడు ఆడేటోల్లం తొక్కుడు బిళ్ళ అష్టాచమ్మా అ అదే అష్టాచమ్మను ఇన్డ్డు ఇప్పుడు కూడా అష్టాచమ్మా ఆడుతాం. సమ్మర్లో వస్తాయి పిల్లలతోని
ఆ
ఆ పిల్లల్ అడుదం ఇప్పుడు కైలస్తం ఉంది కదండి
ఆ
కైళసం ఎక్కువ ఆడుతాను పిల్లల తొ
పచ్చిస్ ఆర్ తరా
పచ్చిస్ ఎక్కువ ఆడ డాడీ ఉంట చూసారా
ఆఆ
డాడీ పిల్లలకి నేర్పిస్తా నేను డాడీకి
ఆహ ఈ పచ్చస్కి రిలేట్ ఎట్ట్డగా ఇప్పుడు లూడో గేమ్ వచ్చందిగా
అవునండి అవునం లూడో ఒచ్చింది లూడో ఎప్పుడు ఆడలేదు ఇంట్రెస్ట్ పెట్టలేదు
ఆ ఫోన్ లో ఇప్పుడూ ఇ ఇప్పుడు ఈ గేమ్స్ అంటే ఏం ఆడుతున్నారు ఫోన్ లోనే ఆడుతున్నాం లూడో గేమ్ అంటే?
పిల్లలకి ఏం ఆటలు నేర్పియట్లేదా
పిల్లలు చినపిల్లలుగా ఇగ వాళ్ళు వాళ్ళే ఆడతరు ఇప్పుడుూ అంటే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలే ఆ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కూర్చొని ఆడే అంత చెప్పొచ్చులేగాని అంత ఇంట్రెస్ట్
అవునవునులే ఇప్పుడు అంత నాలెడ్జ్
కొంచెం సెకండ్ క్లాస్ ఫట్ స్టేజ్ లో అయితే మన చెప్తే అర్ధం చేసుకుంట్రు
అవునండి
ఆడతరు
అవునవును
ఇది ఇప్పుడు పర్చేస్ కి రిలేటెడ్ గా ఈ లూడో గేమ్ అని ఫోన్ లో
అవును
మనం ఇట్లా మన ఇట్లా పర్సన్స్ త మనతో ఉన్న వాళ్ళతో ఆడుకోవచ్చు ఎవరు లేకుండా ఉంటారు కూన్నా అలా ఇది కంప్యూటర్ అని వస్తుంది ఆ ఫోన్ తో కూడా మన ఇష్టం వన్ అయితే వన్ టూ ప్లేయర్ అయితే టూ ప్లేయర్
ఇలా అయినా అనుకోవచ్చు అంట
ట్లాడుకోవచ్చు
ఫోన్ లో ఫోన్ లో బాగు న్నా బయట బాగుంటదా గేమ్ అదేమన్న
ఫోన్ లో అంటే మనం ఒక్కరం ఉన్నా ఆడుకోవచ్చు బయట అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటేనేగా ఏదన్న ఆడుకోవాలంటే ఒక్కరైన ఉండాలి కనీసం
ఆ కాకుంటే ఆ గేమ్స్ అనేటి ఇప్పుడు ఎవరు ఆడట్లేరు అష్టాచమ్మ తొక్కుడు బిల్ల
అవునుగాని ఇగ మనమే క్రెయేట్ చేసుకోవాలి ఇగ వట్ అే నా తోనే ఆడుదామానే
కి చెప్పాలంటే ఇగ వాళ్ళక్ ఇప్పుడు చెప్పేటోళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు ఆ ఆడేటోళ్లు కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టారు లేరు వాళ్ళు ఏమైనా ఫోన్లు ఫోన్లకి అడిక్ట్ అయ్య ఉన్నారు
అవును చాలా మంది పిల్లలు అట్లనే ఉన్నారు
ఆ
య హాలిడేస్ వచ్చినాయంటే ఊర్ళ అ అటు ఇటు తిరుగుత ఉంట్రూ మళ్ళీ ఏదంటే ఫోన్లు చూడాలి పోన్లు ఫోన్ లేదే ప్రపంచం లేదన్నట్టు తయారయ్యారు
ఆ
చిన్నపిల్లలకానించి పెద్ద పిల్లలు అలానే
హమ్ అప్పుడంటే అందరు ఫోన్లు టెక్నాలజీ లేక ఫోన్లు లేక అందరు పిల్లలందరు కలిసి కుంటుడు తొక్కుడు బిల్ల ఎన్ని రకాల అ అటలైనా అడ్
ఆడుకునే వాళ్ళు బొమ్మలు కొలువలు చేసుకున్న టవల్ ఇంటి దగ్గర కూర్చుంటే
ఆ బొమ్మలతో ఆట ఇప్పుడు అలాంటి ఆటలే అనిపిస్తాల
అ అ మా ఇంటి దగ్గర అజ పిల్లల్ ఉన్నట్నే చిన్న పిల్లల్తోనే ఫ్రెండ్షిప్ జేసేదాన్ని ఎక్కువ నేనూ నేన్ టెన్త్ క్లాస్ అయినా నాక్ సిస్త్ క్లాస్ పిల్లల్తోన్ పరిచయం థర్డ్ ఫోర్త్ పిల్లల్తోన్ పరిచయాలే ఉంటాయి ఎక్కువ ఆళే ఆటలన్ ఇకడ్ నేన్ ఆడే ఆటలా టూషన్ పెట్కునే దాన్ని ఇంటి దగ్ ధర పిల్లలకి
అవునా
తాడిపిచ్చేదాని పిల్లలకి చదివిచ్చేదాన్ని మాకైతే
స్కూల్లో అయితే కబడ్డీ ఖోఖో ఇవి ఫుట్బాల్ ఇవి పెడతరు
అవును
కాకుంటే ఇప్పుడు స్కూలో ఆడి వస్తరు ఇంటి దగ్గర అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు
వాళ్ నాన్తో చూపిచు
ఈ హోంవర్క్ ప్రజర్ గుడ ఎక్కువ్నే
అక్కడ దాకా వెళ్తారు రీసెంట్ గా ఒక వన్ టూ మంత్స్ బ్యాకే సంక్రాంతి ఫెస్టివల్ కనే వెళ్ళాం. మా ఇంటి దగ్గర పిల్లలు సెవెంత్ క్లాసు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్పే అందరు ఇంటి దగ్గర పిల్లలు నేను వస్ చ్చిందంటే మా పిల్లలు మా అల్లుళ్లు అందరు కస్ నాతో ఆట ఆడేళ్ళు ఖోఖో ఆట ఇప్పడే కాళ్ల అను వత్తనే ఉంటర్ వాళ్ళు
అవునా
మా పిల్లలందర్ అంతే
అంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఆడుతరు కొంతమందికి ఏమనుకుంటరో అని కొంచెం సిగుబడుతారు కొంద మందికేమో తిడ్ తరు ఇట్ల మ్యారిడ్ ఉమెన్ ఆడితే ఇంకా చిన్న పిల్ల అని అట్లా తిట్టడం
ఇగ మ్మా కొంచెం ఉండదులే మా సిటీ సైడు అంత
హు సిటీ సైడ్ పట్టించ్చుకోరులే గని పల్లెటూర్ సైడే
కొంచెం సిటీ ఉంటది కొంచెం పల్లే టురు ఉంటది కాని ఇగ మనం అప్ అక్కడ ఏద న్న ఎవ్వరేమనరు ఇంకా
హు ఇట్లా చాలా మందికి ఉన్ టై ఇట్లా ఆడుకోవాలని ఉంటదిలేగాని ఎవరెమనుకుంటరో అని
అవునా
అడుగు ఎంట వేస్
వెనకిస్తారు ఎందుకంటే మనం ఆ ఆడతనే పిల్లలు కూడా ఆడతారు లే పోతే ఫోన్ లకు ఏడిట్ అయితారా నేన్ నేన్ ఎంకరేజ్ చేస్తా ఉంటా యా అన్నయి పిల్లలు నలుగురు పిల్లలు మా పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఆరుగురు పిల్లలు మగవాళ్ళ అందరు
ఆహా
ందరు మగపిల్లలే
మ్మ్ ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉంటారు గేమ్స్ ఆడితే
అవును అట్లా ఆడిపిస్ నేను ఆట నేడిపిస్తాన్ టం ఇంతకు ముందు ఉన్న పిల్లలందరూ కోస్తారిగా నేను ఆడతాను నేను ఆడు దాను
మ్మ్ ఆడుతుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తది ఆ వాళ్ల ఫీజ్ కల్ గ స్ట్రాంగ్ అయితారు కొంచెం మెంటలీ కూడా బ్రెయిన్ షార్ప్ ఉంటది మ్మ్ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఒకరు ఇంట్రెస్ట్ చూపియట్లేదు మా పిల్లలైతే మ్మ్ ఆడుకోపోడనంటే బయటకి వెళ్ తరొస్తారు ఫోనీ అంటారు
ఆ దానికి అలవాటు అయిపోయాల కాటి ఆ ఫోన్ ఇచ్చే బదులు కొంచెం డ్రాయింగ్స్ చేయడం గానీ కలస్ వేయడం చిన్నప్పటి నుంచ్ మనం వాళ్లు మార్చాలి లేకపోతే పెద్దయేళ్ళనుకో మన చే తిగరాదిగా ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే వస్తారు హోమ్వర్క్ రాస్తారు ఫోన్లు పడత్ తరు చెరొక్కొ ఫోను
ఆ
ఇగ ఫోన్ బంద్ చేయరా బంద్ చేయరా అంటే ఫోన్ బంద్ చేయరు వాళ్ళగచ్చినట్ టవాలు చేస్త ఉండ్రి
ఆ చిన్న పిల్లలైనా ఇంటలేరండి ఇప్పుడు
వినట్లే వినట్లే
వినట్లే
అదేదో స్కూల్లోనే చేప్తాలే. కో వాళ్ళకి ఫోన్ క్కువ యూజ్ చేయ్యొద్దు చూడొద్దు హోమ్ వర్క్ రాసుకోవాలి ఆడుకోవాలి మమ్మీ చెప్పిన మాట వినాల అట్లా చెప్తా ఉంటే వాళ్ళ కూడా అలవాటు అయితది యా చెప్పట్లేదు. చేంజ్ అయితా ఉంటరు పిల్లలు
ఆ హ వీళ్ళకి హోం వర్క్ కూడా ఒకటి ఫోన్ లోకి వచ్చుడు ఉంది హోం వర్క్ చూస్తా అంటున్నారు ఫోన్ చూస్త
హ్మ్
వచ్చిన కాంచి స్కూళ్ల ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్ లల్లకు చెప్తూ ట్రాన్స్ఫర్ చేస్త్
ఆ అవునండి ఆన్లైన్ కి ఆన్లైన్ వర్క్ అని
అని హోమ్ వర్క్ స్కూల్ ఉండేది లేందువల్ల డైరీ పెట్టిర్రు డైరీలో రాసి పంపిస్తే అయిపోయేది అసలు డైరీ వాడట్లేరు రా కొనేటప్పుడు కొని అంటున్నారు కానీ అందులో ఏం రాసి రాసి ఇవ్వడం లేదు
ఇది కరోనా వచ్చిన కాంచి ఇగ ఆన్లైన్ అయిపోయింది ఇగా అన్న అలానే ఫోన్ లోని ద్వారానే కనెక్ట్ అయిపోయారు అసలు మేడమ్స్ ఆ ఆన్లైన్ క్లాసెస్ సమే
అట్లా కూడా ఫోన్ లకి ఎడిక్ట్ అవుతున్నారు పిల్లలు
దాని ద్వారానే ఇగా పిల్లలు ఉ చేంజ్ అయ్యారు చాలా వరకు
ఆ ఉంట ఉంటా గేమ్స్ ఆడితేనే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు
ఆన్ గేమ్స్ మెరుగుపడుతది ఫిజికల్ గా బాడీ కూడా మంచిగా తయారయితారు ఆ నాలెడ్జ్ ఇగా పెరుగుతది
మళ్ళీ స్కూల్ టైమింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు
ఆ ఎక్కువ అయితున్నాయి
క వెళ్తే సిక్స్ అట్లా వస్తున్నారు ఇగా వాళ్ళకి టైమ్
ఇగ వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా ఇగ గేమ్స్ క త ఇంపార్టెన్ట్స్ ఇవరుగానీ బట్ తీ సండే గద అని హాలిడే టైమ్ లో కొంచెం మనం కోపరేట్ చేయాలి వాళ్ళకి
ఆ ఆ థ్యాంక్ యూ